ఆ
చెప్పురా
ఎక్కడున్నావ్ రా
ఇంటికాడ నువ్వు ఏం చేతనవ్ అ
నే పిచ్చిలెత్తంది నైట్ సినిమాకి పోదాం అనుకున్నాా
ఏం సినిమా
ఇది ఇదేదో కొత్త సీనిమా ఉంది కదా రా
ఆ ఉస్తాద్ భగత్ సింగ్ ఆ ఆ సేలునాడు సినిమా అ ఆవల భాష అను వి నడే సినిమాకి
ఆ ఎప్పుడు అరే మర్చిపోయినరా నిన్న నిన్న స్నాపుల్ పెట్టిందు ఓకే ఓకే చూసా నేను చూసిన చిన్న
అదే అదే నిన్న పెట్టిందు అంతా ఫేల్ందడు సినిమా ఆ ఏ సినిమా పోలే, కానీ సినిమా చూస్తేనే అర్థమయింది స్నాప్లలోనే ఫీల్ ఉందని. హమ్
అదే మరీ, పిచ్చిలేతంది ఇంట్లోంటే ఈయ
ఉంబర రా మరి ధూరంధర్ టూ పోదాం ధూరంధర్ బానే ఉందంట
బంగారమా
బండంటే ఇగ ఉన్న ఒక్కన్ చిడియాల బండి టికెట్లు మొత్తం, తక్కువ రేట్లో ఉన్న యాభై, వందా.
హ్మ్ ఎక్కడ మైబాకి పోదామా
ఆ మైబా మరి మా థియేటర్ లో పని చేస్తుంద అది చూసినట్టే అనిపియ్యదు, చూసినట్టే అనిపియ్యదు గాబిలాలు అయ్యి ఇయ్యి తిరుగుడే సరిపోతాయి గాబిలాలు తిరుగుడే సరిపోతాయి
ఉమ్
అదే
అదే నైట్ పోదామని, అదే ఇంట్లో ఉంటే, చాలా బోర్ కొడుతుంది రా. పిచ్చి లేతాంది అంతా
నాకు కూడా అట్టనే అనిపితంది ఎవ్వరులేరు దాంట్లోకి పోదాం అంటే ఇగ నేను ఈయాలనే వచ్చిన కాదు ఉప్పరపల్లికి. వచ్చినా ఇంతముందుకే వచ్చినా. ఇది మన గోల్కొండ.
నాక్ వచ్చినవా
ఉమ్
ఉమ్
తిన్న తిన్న నువ్వు
తిన్నలే రా తినాలి ఇపుడే పొలం కాడిక్ పొలం కాడికి పోయి వచ్చిన తినాలి ఏంలేదు ఎం ప క్యాన్ వచ్చింది దుంన్ తనికి
ఆహా ఇప్పుడు ఎం దుంతాల్ రా
చెలిగ ఏద్దాం అని చూతనామ్ అవును ఎదామని ఇట్లా దున్ని దున్నిచ్చి పెడదామని. అయిపోయిందిరా నిన్ననే పోయిన
ఆ
నిన్న ఎనిమిది మంది పోయనాము యేసినం వచ్చినాము
ఆహా
రేపు సాయగా సాయగాన్నోల్ ఇన్ తలా డేకా ఆ కూల్ అంటే మేము నలుగురు ఉన్నాము ఇక పిన్ని బాబే వాళ్ళ గిట్ల వాచిల్లు
అదే అదే సాయగానోళ్ళు ఉరకలి కానీ మరి కూలోలను పెడితే మనం పోయేటోలం గానీ పెడుతుర
ఉమ్ ఎంతోకొంత ఇచ్చి పనుకుంటావ
పొదునవే ఏమి సా ఆ పొద్దునా పోయ్ మధ్యాహ్నం వచ్చుడే ఇగ
ఉమ్
ఆర్ ఎమ్ ఇయ్యాల ఇత్తాను నేను ఫోన్ జేతి ఇయాలన ఇత్తండ అని చెపిండు
ఆహా
మరి రేపుంజ ఎర్ ఇడిసి మరి రేపు ఇరుత్తరో
ఆహా విడితే ఫోన్ చేయ్యనా పోదాం ఏముంది రేపు ఇత్తానంటే ఒకసారి కనుక్కోరాదు ఫోన్ చేయను
త
అ మరి నైట్ పోదామా
నైట్ సినిమా కి పోదాం
ఉమ్ ఇంకో వత్తరా మనోళ్ళు
మేము వున్నపుడు మారాడు వస్తాడో రాడో మారాడు ఫోన్ జేసమనుకో మోజజి
ఉమ్ గేమ్ గేమ్ ఆడుతున్నవ ఫ్రీ ఫైర్ పరే
ఫ్రీ ఫైర్ ఆడతానా కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కా అప్పనికిలి ఇగ బంద్ చేసినా గేమ్స్ గేమ్లన్ని
ఎప్పుడ్ర చెప్పలే ఏమని అ
పదిహేను రోజు అయితంది డ్యూటీ కి ఆ వర్క్ ఇంటికనించే చేతానా
పో వర్కా అదే ఇప్పుడు గ్యాస్ లు అవి దా ాస్తు ఉంట మరి ర ఉలా
ఈ గ్యాస్ ఒతులుగాడు అండి ఇగా ఉండ హస్టల్ లా ఉంటయిగాడి ఏమి మాట్లా తావు
గ్యాస్ జపిసి అప్పుడు
అదే ఆఫీస్లో ఆఫీస్
హము అదే చాలా మంది సఫర్ అయితారు ని మమన్న కాాలేజేనా
ఆ
అవైనా బయట అంటే తీసుకోవాలి బా లంచ్ బాక్స్ తీసుకోవాలి తిందామని బయట ఇట్కెళ్తే ఏన్లవరా టిఫిన్సు ఇట్లా ఏమన్నా ఉండాయిగా పాస్వర్డ్ ఏం లేవు ఆ రోజు మొత్తం ఆకలి బాగాయింది అదే షాపడ ముందషలిగా గ్యాస్ ప్రాబ్లం అది అని చెప్పేసి ఆకలిని ఇక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్గా ఎంలుంటయి కాాలేజ్ వాడే కొంచెం వయసు కిచన్ యా ప తని తిిన దేగా
అద
హమ్
ఇప్పుడు గ్యాస్ లేకపోయి మళ్ళా వెనకట్రోలు వస్తానే మళ్ళా
పోయిలు పెట్టి మళ్ళ పోయిలలా ఉండు పెద్ద పెద్ద ఇప్పుడు ఈ రెస్టారెంట్లు ఉంటే చూసాంా ఆ ఎట్లా పోతేయిలా గ్యాస్ గ్యాస్ అనే బాజేపి ఛీ కట్టెల మీద ఉండుతారు కట్టెల పోయ్య మీద
అద కట్టెల పొయ్యలు మేము వండుకునే ఏ మంచిగా ఉండే రఋషి తిండాన్వి
ఆ అదే అదే
ఒకప్పుడు ఆ ఒకప్పుడు మా తాతలు మా అమ్మమ్మలు అట్లే ఉండేది. ఇప్పుడు గ్యాస్లు వచ్చినా కానుంచి కుక్కర్లు అంటడు ఒకడు గ్యాస్ అంటడు. అవి ఉడ్కదు పాడు ఉడ్కదు కానీ ఇగమనం ఆటికే మరిగినం.
అలవాటు అయిపోయినాయి ఇగా.
ఆ అదే.
ఆ
అదే ఒకపు ప్పుడు పాయింట్లు మొత్తం నైన్టీస్ లా బ్యాగ్ లెక్కనే సేమ్ అట్నేఏసే, అప్పుడు అవి మళ్ళా పైకి వచ్చినయి పాయింట్లు స్కిన్ టైట్ అనుకుంట.
హ్ అదే అదే అప్పుడు ఉన్నా కాలం మల్లా ఇ ఇప్పుడు వస్తది మళ్ళా ఓల్డ్ మళ్ళా ఇవి
అన్నీ వత్తాన్నయి కాని గి ఫోన్లే బాగా పెరుగుతానయి ఫైవ్ జీలు, ఫోర్ జీలు అనుకుంటా.
హ్ దీని వల్లా రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతాన్నయి.
ంటది కాని కానీ ఇగ తీశేత్ తె ఎవడు ఉకోడుగా.
ఉమ్ మస ఫస్ట్ మనమే ఉండం
ఆ మనేమే ఉండం గానీ.
బాగా దినికి అదై అయిపోయినం మనం.
అదే ఒత్తవ మరి ఎల్లుండి హైదరాబాద్కి. పోదాం.
పోవాల్రా హైద్ ఒకటి చూసుకోవాలి నేను కుడా. నువుత జాబ్ ఎకినవంటే ఇగ నన్ను ఇగ ఊర్లకొత్తే ఎదో ఒకటి అంటరు ఇగా.
అంతెనా.
ఉహు.
మరి మా కంపిన్లా చేత్తవా మరి చెెన్నైలా? ఆ చెన్నై ఏంలే ఫస్ట్ ఒక ముప్పై నాలబై వేలు ఇచ్చినవు అనుకో
హ్
ఓరొం డు నెలలు ట్రైనింగ్ ఇత్తడు డైరెక్ట్ జాబ్ల పెట్టుకుంటడు. నీకు నెలకు ముప్పై నాలబై వేలు ఇస్తడు.
అంటే ఇట్లా ఏం ఎం చదివివుండాలె బీటెక్ ఇట్లా డిగ్రీ ఏమన క్వాలిఫికేషన్స్ ఉన్నయా.
అ ఆ అంటే ఇంటర్ అయిపోవాలె. బి బిటెక్ ఎన్నాళకో టూ త్రీ ఇయర్స్ బిటేక్
మ్
అట్లా అదయితే పక్కా ఇగ
ఆహా మంత్లీ ఎంత ఒత్తంది ఇగ
లాస్టా నాకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాక్ ఇప్పుడు ఇరవై వెలు ఒత్తే ఇంకో రెండు మూడు నెల్ల తర్వాతకి మ రెండు నెల్లు ముడ్ నెల్ తర్వాత కైతే ఇగ మంచిగ అరవై డెబ్బయి వేలు ఒత్తయ్ మంచిగా
ఉహ్ ఒకేనండి ఏదార్ పెడతరు
ఏ చిన్నగా చేయి సెకండ్ హ్యాండ్లా కార్ ఉండదు రాగుడ్ కార్ ఎస్కున్నా
సెకండ్ హ్యాండ్ల చెప్తారా తెలుసు తెలుసంటే చెప్త తీ
అదే మరి పసనల్ అంటే ఇగ మనక్ వాసిపోతది ఇగ కొనాలంటే ఇగ
ఇంగ మనం మిడిల్ క్లాస్
హుమ్ అదే కదా సెకండ్ హ్యాండిల్ ఒకటి గిది చూడ్ రా ఓ బెలన
అదే రా ఉంటే చెప్త తి నింగ్ నీ గుంద న దేగ్ బాన్ గోన్ ఫోన్ జుత్తానే గానీ అది ఆటు
గా
ఆది కేటిఎం ఆర్ సి ఇగ మెల్ల గా జాబ్ చేసి ఈఎంఐ లే తీసుకోవాలె
తీసుకోర మరి ఏం జెత్తవ్ ఇగ పార్ట్ టైమ్ చూసుకుంటే చూసుకుంటే అయేపోతది
అదే చూడాలి రా ఏదొ ఒకటి చూడాలిగ గీట్లుంటే నడువదు ఇగా
ఆ వీడు ఇట్టాగు బన్నీగాడు జానీ రిచ్చిండు ఇగ
హు ఒకొక్కలు సెటిల్ అయ్యితలే లైఫ్ లో ఇగ మనమే ఏదో ఒకటి చేయాలె
ఆర్వెస్టర్ తీసిందంటగా మొన్న
ఉ అదే అదే కొన్నాడట
ఓ ఉరుకుదు మిషన్ కొన్నాడట మొత్తం విల్లే మొత్తం ఇప్పుడుఊరు మొత్తం వాందే అంటగా
అదే గా ఇ కటింగ్ కట్ చేసే పొలాలు కట్ చేసే
ఆ ఈమ్మా ఎ అంటే ఉత్తనే చేతాడ మరి పైసలు తీసుకుంటడ గంటకు రెండు వేలు.
ఇగ పైసలు తీసుకుంటే తప్పేయాడు అంట మళ్ళా బుడి వద్దా పైసలు ఏమో
ఆ
తేవాలి తీసుకుంటే వచ్చిగ మనోడే గ
ఊరికే సాఫ్ట్వేర్ అన్నప్పుడు అలాంటి చిన్న చిన్న ప్లాన్స్ మనం చేస్తాం. సిస్టమ్ లే అని ఇలంటే చేసిస్తాం.
అదే చేతులే కానీ కొద్ది గొప్పు ఇంకా కమిషన్ ఇడు డిస్కౌంట్ ఎడ
దడ
ఇంకేద్ర మరి ఇంట్ల మమ్మీ వాళ్ళు ఎట్లా ఎట్లున్నారు?
ఆ అంత ఒకే ర చెల్లి ఎగ్జామ్స్ ఎట్ రాతాంది మరి
మనుష అదే అదే మనుషన రాసం మంచిన రస్తుందరా ఆ ఇంకేంటి మరి ఇంకేంటి మరి హలో వినపడుతుందంట. హలో కాలేజ్ గ్రౌండ్ రావట్లేదా నువ్వు